ఉమ్ వినిపిస్తాంద
ఉ వినపడతాంది.
ఇంట్లో అందరు పడుకునేసినార అప్పుడే
లేదు లేదు తింటన్నారు.
ఓకే ఓకే
తిన్ నేనా ఆ వంకాయ తాలింపు చేసింది.
ఆ ఆ
వంకాయ్ తాలింపు
ఓ
అ చేసారామ్మ ఇంట్లో
మా క్యారెట్ తాలింపు
ఆ అదే మీ ఇంట్లో ఎప్పుడైనా చేస్తారాం
ఆ అ చేస్తారు.
అదే చేయనానే ఉప్పా పన్లేం చెేప్పిన
ఆహా మాకు భలే జెస్సుంది తెలుసా మా అక్క
ఊ చెప్ నేను ఏదో చేసేసిన నాకు ఎప్పుడు నోటు దూల ఎక్కువ ఆ
మాకు బ్రౌని చేస్తుంది కేక్ చేస్తుంది, ఐస్ క్రీమ్ చేస్తుంది. బిర్యాని మట్ మటన్ బిర్యానీ, టైప్స్ ఆఫ్ కర్రీస్, అన్ని బలే చేస్తాది గొమ్మునే ఒక రెస్టారెంట్ పెట్టియొచ్చు మా అక్కకి.
ఆహా మీక్కంటే మీ పెద్ద అనుకుంటరా.
ఆ మా పెద్దమ్మ కూతురు మమ్మీ వాళ్ళ సొంత అక్క కూతురు. ఉ మేము మొన్న హాలిడే సంక్రాంతికి ఏమో
ఉ
లింటికెళ్లింటే రోజు నైట్ ఒకటి చేసి పెడుతుంది తెలుసా. స్వీట్ ఏ అంటే కేక్ ఒక రోజు బ్రౌనీ ఒక రోజు స్వీట్ ఒక రోజు అట్లా నీ ఇదేదో పొద్దున్న చేసే బా తిని పెడతా కదా నైట్లు పడుకునేటప్పుడు చేయ్ చేస్తావా అంటే నాకు ఇప్పుడే ఇంట్రెస్ట్ వస్తుంది అంటాది హవ బ్యూూస్ మ వీళ్ళు ఇద్దరు ఫ్లాష్ మాబ్ వేస్తంటారు మా రూమ్ లో ఇది స్పీకర్ది ఇచ్చిండాది ఇ
ఆహా ఎవరు డీనా సివిలా
సివల్ సివిలే
ఆహా
ఎంత బాగా పాటలు పెట్కుంది ఇప్ప పాటు పెడుతాంది ఇప్పుడిను
కాలేజీ గుర్తొస్తాంది డెక్క పెట్టుకొని
ఆ అవును
అసలు కదా అదే ఒక రూమ్ లో అది ఉన్ని ఉన్నిచ్చింటారా ఇయ్యాలకి
అన్ని రూమ్స్లు తిప్పిట్టాం ఏ టూ అవర్స్ అయిపోయింది ఇంకా మా రూమ్ కావాలనే టూ అవర్స్ లో అన్నేసి పోతాం ఆ ఇంగా అదే అప్పుడే చెప్తాంటి కదా కా ఈ పాట గుర్తుందా ఇనే మౌనమే నింగితీరాన చందమామ నువ్వు వేరే దారుల్లో గడ్డి పువ్వు నేను గురుతుందా ఇది
ఆ గుర్తులేదు కానీ పాట పా
ఏ ఇది మన అప్పుడు వీకెండ్స్ హలో రోజీ పాట పెట్టంల ఓ పిల్ల ఆ అదే అదే ఆ మజ్జలో అించ స్టార్ట్ అయ్యిందిమ్మీ ఆ ఆ గుర్తొచ్చిందా ఇది ఇంకొకటేది వెళ్లిపోకేనా ఉండిపో
ఉండిపో ఉండిపోయే ఆ అది
అది ఏమోని ఇది ది అది వీకెండ్ సినిమా ఏదైనా స్టార్ట్ చేయాలంటే పక్కా ఈ రెండూ పెడతారు
హా ఉండాల అది ఇంగోటొచ్చిండే హిరియే హిరియే అది మద్ అ పిల్లకి బల్ ఇష్టం అది
ఊ ఊ ఇది వాళ్ళిద్దురూ మా మా సైడే హె చారుండ్లా
ఆ
ఆ పిల్ల ఇంకోటి వాళ్ళిద్దరూ అది పెళ్లి క్యారెక్టర్స్ కూడా చేసి కామెడీ లే ఆ రోజు
ఆ అవును అవును
ఊ
థార్డ్ ఇయర్ లో టీవీ తెచ్చి చాలా మంచి పని చేసినారు
కాదు ఆ అప్పుడు మమ్ ఎ మన బ్రాండ్స్ తగ్గ న్యాయం చేసింటే బాగుంది ఒక చిన్ని మినీ ప్రాజెక్ట్ తయారు చేసింటే టీవ కన్నా మ టీవీలో ఉండేది అట్లు డిస్ప్లే చేసేటట్టు
హ
సరే న ఇంకా
అప్ప బాగాగా మడి అది సినిమా థియేటర్కి వచ్చినట్టు వచ్చే వాళ్ళ అంతా
ముందే వచ్చి సీట్లు పెట్టి
అది ఏమంటే నవ్వు విషయము ఈ పక్క నుంచి ఆ వరకు చూన్నీళ్ళు లేసి మా ఫ్రెండ్స్ ఉండారు ఆ
చ్చేస్తారు
ఆ నేను గొప్ పాప ఉండాల బక్కపిల్ల పెరుగుతంటిమీ ఆ హాస్టల్ నుంచి ఆ హాస్టల్ కి
టి మేము ఓ ఇంకా ఎ ఎట్లో మా హెచ్చారే కదా పేట్కుంది
అవును అవునులే
ఆ మేము ఊరికు ముందు వచ్చి కూచ్చుంటాం
హ్మ్మ్
అప్పుడే నేను చెప్తాంటి కదా ఇది మాకు హెచ్ఆర్ రౌండ్ లో ఎంబెడెడ్ సిస్టమ్స్ సు రిలేటెడ్ ఈ రూమ్ లో ఏమి ఉన్నాయ అనేసి
అడినాడి మళ్ళా మీరేం చెప్ప్ర
మీరు కాదు నన్నొ ఒకటే అడిగింది ఆగ ఆ బ్యాచ్ మొత్తానికి ఫస్ట్ ఫస్ట్ నాదే ఇంగా రూమ్ అంతా చూసిననా ఆయన ఆ ఇన్ని డేస్ అంటే ఒక నియర్లీ ఒక టూ టూ ఇయర్స్ వచ్చింటారు కాలేజ్ కి ఈ క్లాస్ రూమ్ కి ఆ మాత్రం చూసి చెప్ తవా నువ్వు అన్నాడు జస్ట్ క్లోజస్ యుూర్ ఐస్ అం థింక్ యువర్ సెల్్ అన్నాడు ఏంటో క్లోజ్ చేసు కోని చెప్పా ఇంగ కలు దసి నే ఆయనే మొబైల్ ఫోన్ అన్నాడు
ఉమ్
ఇంకా సర్లేనేసి నేను మొబైల్ ఫోన్ ల్యాప్టాప్ డిజిటల్ వాచ్ ప్రొజెక్టర్ అన్నా ప్రజెక్ ర్ వస్తుంద అన్నాడు వస్తుంది సార్ అన్నా పక్కా వస్తుందా అరె యూ ష్యూర్ అన్నాడు నో అనేషినా ఎస్ అన్నడ అయినా ఇం ఓటి సెంబల్ సిస్టమ్స్ అన్నాడు చెప్పిన ఆ ఇట్లా ఏం చెప్పరు గాని ఫైవ్ లాక్స్ ఫైవ్ కాదు సిక్స్ ల్యాక్స్ సెవెన్ ల్యాక్స్ టెన్ లా్యాక్స్ ప్యాకేజ్లు మాత్రం కావాలి కదా అన్నాడు ఏం చెప్పేది నన్నే టార్గెట్ చేసి అడుగుతానట్టు ఉంది నన్న దప్ప ఇంక ఎవర్ని ఆడ మా బ్యాచ్ లో గాని మా క్లాస్ లో గాని నాక్ ఇరోజ చానా పరువు నష్టం జరిగింది క్లాస్లో
అది ఫస్ట్ కదా కొంచెం తగాడి ఇంటారు
ఇక నన్నే ఫస్ట్ యూస్ నా పేరు పెట్టి పిలిచి ఆ ఆ ఫస్ట్ ఫస్ట్ మీదే చేసినాము ఇట్లా డిసప్పయింట్ అయిపోయినాము ఇం ఎవరైనా ప్రిపేర్ అయ్యచ్చు ంటే ఎవ్వరు ప్రిపేర్ అయిరాలా అసలు ఎందుకు ప్రిపేర్ అయ్యి రా లేదు అంత డు ఇ ఏం చెప్పల్ ఇరోజు పొద్న్న మెసజ పెట్టం హెచ్ఆర్ రౌండ్ అనేసి
ఓ
ముందే సెకండ్ సాటర్డే సండే రెండు రోజులు లీవ్ ఉంది అప్పుడైనా చెప్తే మేము ఏదో ఒకటి చదివింటాం కదా పొద్దు పొద్దునే వే పెట్టి అది కూడా మేము కాలేజ్ కు వచ్చినాంక నైన్ థర్టీ కు టెన్ కు పెట్టి న్నాడయిన ఇంకా సర్లేని ఈ రీజన్స్ అన్ని ఆయన ఎందుకు చెప్పాలని నేను గమ్మున ఆయన ఫ్లాష్ మా బ లో నన్ను అని చెప్పుదాం అను అది ఒక రీజన్ అంటాడని అ గమ్మునే ఉన్న ఏం జప్పలే
ఆహో ఇంకా అదిలి మంచి చదువుతాంలే చదువుతాం ఏదో ఒక రోజు బాగుపడతాం
ఈ సార్ నాకు నాకు రేడో సిస్టమ్స్ చెప్ ప్పి
హ్మ్మ్ కచ్చి
ఈసర్ నాకు పక్క దాంట్లో అవుట్ ఆఫ్ రావాలా ఏ సబ్జెక్ట్ అన్నిట్లోన అవుట్ ఆఫ్ రాకన్నా పర్వళ అది ఒక్కటి మాత్రం నాకు రావాలి ఎందుకో ఆయన నన్ను చాలా హట్ చేసినాడు. చెప్నగదా రోజు
హ్మ్మ్ చెప్పిన గుర్ తుంది
ఇంకేంటి ఈ పిల్ల ఊరికే ఊరికే పాట పెట్టింది
ఉఊరిీకే ఉఊరీకే మరి నుంచి పాడు వచ్చు కదా నీకి
ఆహా ఆ రెండు లైన్లే నాకు కూడా వచ్చు
ఆహా ఇంకా ఏమన చెప్పు హమ్ ఈరోజు ఆ
డెకరేషన్ ఆ పోదమా ఆ ఏమో రేపు మల్ల ఒక మాట చెప్తాలే
ఆ ఆ ఆ
ఇదెంది ఈ రోజు క్యాంటీన్ పోయింటిమి మధ్యలో ల్యాబ్ లో మధ్యలో ఎవరు రా వచ్చిలా గర్ల్స్ ఫోర్ మెంబర్స్ బాయ్స్ ఫోర్ మెంబర్స్ అంటే గర్ల్స్ అంతా మాట్లాడుకొని బయటకి వచ్చినాం ఫోర్ మెంబర్స్ ఆ కాదు టూ టు ఫైవ్ ల్యాబ్ ఆ ల్యాబ్ లో రా ఆ సార్ ఉన్నాడులే ప్లేస్మెంట్ కోఆర్డినేటర్ ఉన్నారు చూడు అయప్ప అయిపోది ఎంఓసి ఆ వచ్చినాము హాఫ్ అన్ అవర్ బయటే ఉన్నాము క్యాంటీన్ కి పోయినం క్యాంటీన్లో గ్యాస్ ఆ అపోయిందంట క్యాంటీన్ పోయసినమా అంట అయ్యో అనుకుంటిమి మళ్ళీ ఆడి పొతిమి ఎంబిఏ దగ్గర ఉంది చూడు
లా
ఆడ ఎంబీఏ వాళ్ళు ఒకటి పెట్టిండ్ల కేకే బ్లాక్ దగ్గర
ఆ దాన్నేమంటారు కెప్్టేరియనా కాదు క్యాంటీనా
అదేందో కేఫ్ ఆహ అడ్ పోయినామా చాలా ఫుల్ స్టాల్ ఆహ దానికి ఏదో పేరు ఉంది మా నాకు కూడా గుర్తులేదు
దట ఇంకో స్టల్ ఉంది కానీ అది ఇంకా ఓపన్ చేయలే
ఆహా పోయినామా చాన జనాలు ఉన్నారు అక్కడ ఎందుకంటే ఇది క్లోజ్ అయిపోయింది కదా హు అందరు టీచర్స్ అడ్ కే వస్తున్నాడు అప్పుడు చూసి మీ సాఫ్ట్ స్కిల్ సార్ ని ఓయమ్మా ఇప్ప చూసేకి ఇంత భయంకరంగా ఉన్నాడు పాపం ఎట్లేగ్
కుర్చొని అయన ముందర ఈ రోజు కూర్చొని ఇంకా చెప్పినాన్ తెలుసా నేను ఇంక పోయేటప్పుడు నెక్స్ట్ టైమ్ నువ్వు పక్కా చెప్పాల్ల అన్నాడు
ఆ సార్క్ సార్ కళ్ళు స్తే నాకు చాన భయమైతది
ఆ పక్కా సార్ రేపు చెప్తాను లే అన్న ఇంకేం చేస్ నే అయినట్టు నన్ను భయపెట్టేస్ న్నాడు ఈ రోజు కానీ నాకేం భయం రాలె తెల్ సార్ నిన్ను ఆయన ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతే నవ్వుదామా అనేసి ఉంటి
అంతే అలవాటైపోయింది మనకి
ఆ
హు
పరువు నష్టం చాన జరిగింది
కానీ అది ఏం లేంలే మ నువ్వు ఆడ ఫేమస్ అపోయింటావ్ గు క్లాస్ లో మొత్తం ఎందుకంటే నిన్నే ఫస్ట్ అడిగినాడు అంతా కొంచెం మీదే బాగుంటుంది హు
సలు నోరు కూడా తెరిచుండే వాళ్ళు కాదు
హుమ్ అందరూ అనుకునింటారు శ్రీజని అడిగినాడు కాబట్టి సరిపోంది. మమ్మల్ని అడిగింటి ఇట్లా అయిపోయిండు, అట్లయిపోండు అని శ్రీజ ఇప్పుడు తోపేపింటాది
అయ్యో సర్లే ఇంక్ కేంటి మళ్ళ
ఏం చెప్పాల తిన్నావా ఆహ్
ఆ నేను ఒక స్నాప్ పెడతా చూడు
స్నాప స్నాప్లు కూడా బెడతావా నువ్వు
అప్పుడప్పుడు బెడత
ఆహా చూస్తాలే ఇంకేమీ ఏం లేవా వర్కులు
అయ్యో నేన్ గోర్లు కట్ చేస్తాన్న ఇప్పుడు
మ్మ్ సరే కట్చెయ్ కట్చెయ్ అలా చేస్తా ఏప్పుడన్నా హ్మ్ బాయ్
బాయ్ గుడ్ నైట్
మ్మ్ గుడ్ నైట్
ఓ